ఆహా
హాయ్ అండి బాగున్నారా
హాయ్ అండి బాగున్నాను మీరు బాగున్నారా
ఆ హ ఓ
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు కూర్చొనిన్నా మీరేం చేస్తున్నారు
నేను కూడా ఖాళీకినే ఉన్నానండి టీవీ చూస్తున్నాను
అవునా టీవ ఏం చూస్తున్నారు
బ నేను ఫిలిమ్ చూస్తున్నానండి మూవీ చూస్తున్నాను
అవునా ఎమ్ మూవీ
ఇది అది
హలో
బాహుబలి అండి బాహుబలి చూస్తున్నానండి
అవునా కొంచెం మీరు నెట్వర్క్ లో రండి మేము వాయిస్ వినబడితలేదు
ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా ఉంద
ఓకే ఇప్పుడు ఫస్ట్ అండి హలో
అ చెప్పండి చెప్పండి హలో వస్తుంది
ఏం చేస్తున్నారు అయిపోయిందా తినడం ఆఫ్టర్నూన్
లేదండి ఇంకా లంచ్ చేయలేదు. అ మ్ మార్నింగ్ టిఫిన్ అయిపోయింది ఇడ్లీ చేసినాం ఇప్పుడు ఇంకా ఇంకా లంచ్ చేయలేదు ఇంకొంచెం సేపట్లో నమాజ్ అవి చదివి లంచ్ చేస్తాను
అవును ఇంకా ఎలా నడుస్తుంది రంజాన్ ఆ లేదు దండి
మడు వచ్చదా
ఆ హెల్త్ ఇష్యూస్ లేదు లేదు
అరోజు ఏమైందండి
ఏం లేదు కొంచెం ఫీవర్ వస్తుంది ఇక బాడీ పెయిన్స్ అవుతున్నాయి దాని వల్లనే ఇ ఉంటలేదు
అవునా
మీరు ఉంటుండ్రా
నేను కూడా ఫాస్టింగ్ ఉండట్లేదుండి నాకు కూడా కొంచెం ఫీవర్ వచ్చింది టైఫాయిడ్ అయింది
అవునా
కాబట్టి నేను కూడా ఉండట్లేదు ఇంకా మా ఫ్యామిలీలో కూడా ఇ కొంతం వాళ్ళ వాళ్ళు బిజీలో ఉన్నారంండి స్కూల్స్ పిల్లలు ఉన్నారు ఏ కాబట్టి టే వాళ్ళు కూడా ఉండట్లేదు
అవునా
లాస్ట్లో ఉందామ అనుకుంటున్నాం
ఓకే ఓకే అవును లాస్ట్లు ఇగా పె లా ఫాస్టింగ్ సెంటర్ కదా
అవునవును షెబ్ వస్తుంది కదా
అవును ఇంకా ఎన్ని డేస్ ఉంది షబ్ రావడానికి
ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఉంటుంది కదా ఇంకా సెవెన్ డేస్ ఉన్నది అనుకుంటును
ఇంకా వన్ వీకా అవును షప్పి కూడా ఒక డ్రెస్ కొనుక్కోవాలి
ఆ అదే అండి తీసుకోవాల ననే ఉంది
ఆ ఇగా ఏమో పండుగ రోజు ఈ షబ్బు దొరుకుతుది కావచ్చు నాకు
అవునా
ఇగా కొత్త బట్టలు వేసుకోవాలి అంటే
అవునవును తీసుకున్నారా షాపింగ్ అయిపోయింది అన్నట్టు మీది
ఆ షాపింగ్ ఇక ఏం చేస్తారు ఇక అత్త వాళ్ళ ఇంటి కాడి నుంచి వస్తాయి ఇది
అవునా
తీసుకొస్తా అని చెప్పారు కదా ఇక
అవునా
సరి కాజగా టూ డేస్ లో వస్తున్నాయి కావచ్చు
ఓకే ఓకే హ్మ్మ్ మమ్మీ వాళ్ళు తీసుకున్నారా మరి
ఆ ఇంకా కాలేదు డాడీ లేరు కదా హైదరాబాద్కి వెళ్ళారు
అవునా
ఆ ఇవన్కి సిక్స్ డేస్ ఇ డాడ వచ్చాకని షాపింగ్ అయితది
అవునా ఓకే మార్నింగ్ ఏం చేసిండ్రు మరి టిఫిన్లో
మార్నింగ్ తహారీ చేసింది మమ్మీ
హ్మ్మ్
వెజిటెబల్స్ తహారి అదే తిన్నాాము ఇకా ఆఫ్టర్నూన్ ఏమన్నా చేసుకొని సేన్ అని అవి చేసు కొందింటి అయిపోతది
అవునా.
డైలీ ఏమన్నా కొత్త న్యూ రెసిపీ చేసి తినాలి హ్మ్మ్
అ ఓకే
ఇంకా ఏం చేస్తున్నారు
ఇంకా క్రికెట్ మది కాలగానే ఉన్నాం అ సమ్మర్ గదా కొంచెం బోర్ బోర్గానే అనిపిస్తా ఉంటది ఎంటే చెండలు ఉన్నాయి బయటికి ఎలా ఆడట్టు వెళ్ళడానికి వీలు ఉండదు కదా
అవును సమ్మర్స్ లో ఎట్ వెళ్తుండ్రు మరి హాలిడేస్ లో సమ్మర్ హాలిడేస్ లో
సమ్మర్ హాలిడేస్ ఇంకే ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్తామండి ఈసారి ఇక్కడ కన్నా హ్మ్మ్ ఎట్టన్నా వెళ్దాం అనుకుంటున్నాము చక్కగా పిక్నిక్లా కుల్ ప్లేస్ అ అందరుమా వస్తారు మా అబాగారు వాళ్ళు కూడా వస్తారు అందరూ కలిసి దరగాకి వెళ్దామని అనుకుంటున్నాం ఉం
కొత్త కొత్త చోటు వెళ్తే బాగుంటది కదా కొత్త వై.
ఉమ్.
కానీ ఈసారి ఎండలు బాగున్నాయి ఇప్పటి నుంచే బాగా కొడుతున్నాయి ఏమో.
బాగా టూ మచ్ పెరిగిపోయినయ్.
అవును. ఇంకా. మీ వాయిస్ వినబడతలేదండి.
ఇప్పుడు క్లియర్ గా ఉందా.
కే.
ఆ. ఇంకా చెప్పండి.
ఏం చేస్తున్నారు.
ఇంక ఏంటండీ ఏంటి షాపింగ్ అయిపోయిందా మీది రంజాన్ చెే మరి.
ఆ కాలేదు ఇంకా ఇంట్లో చేస్తరు. అదేగా ఈ బట్టలు ఇస్తారు కదా రంజానికి తాతయ్య వాళ్ళకి. అవి ఉన్నాయి ఇంకా తీసుకురావాలి బాగా రష్ ఉంది బయట ఇంకా. ఇవి ఎండలు మమ్మీ ఫాస్టింగ్ కదా. ఇక డాడ కూడాూడలి ఇడు అచ్చనాంక అయితుంది కావచ్చు మీదయిపోయినా.
ఇంకా కాలేదండి ఇక టూ డేస్ తర్వాత వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు ఒక సెవెన్ తర్వాత. కట్ చేయండి ఎందుకంటే నా హెడ్ ఫోన్స్లో ఛార్జింగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఆ మీరే కట్ చేయండి లేకుంటే. ఖర్చ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతు అనుకుంటా మీకు.
హ హ ఓకే అండి ఓకే ఓకే.
కట్ చేసి టూకి త్రీకి అట్లా రేటింగ్ ఇవ్వండి మరొక్కసారి.
ఆ ఓకే అండి.
ఓ. ఇఓకేనా.
అ.